హలో ఏం చేస్తున్నావ్
ఏం లే రీల్స్ స్క్రోల్ చేస్తున్నా నువ్వు
నేను పడుకొని టీవీ చూస్తున్నా
ఆహ్. కాలేజ్ వెళ్ళినావా.
వెళ్లిన కాలేజ్.
ఎప్పుడు వచ్చినావ్ ఇంటికి
ఇంటికి ఫోర్ కి వచ్చిన
అన్ని లెక్చరర్స్ వస్తున్నాయి ఉమ్
లేదు రాట్లే
ఉమ్
ఇవాళ మేమేం చేసన్నాం తెలుసా ఫస్ట్ పీరియడ్ లో తెలుగు మ్యామ్ అ చ్చి నాక్ చెప్పింది
ఉమ్ ఆ స్నాప్ చూసినా కొంచెం ఉమ్
ఆ అందరికి కంటెంట్ దొరికింది స్నాప్కి ఇయ్యాల
ఊమ్
మొత్తం రీ ఆ అటెండెన్స్ తీసుకున్నా ఫస్ట్ పీరియడ్ అట్లా అట్లా టైం పాస్ చేస్ మ్యామ్ సెకండ్ పీరియడ్ ఏమో తెలుగు మ్యామ్ క్లాస్ కి వెళ్ళినాం ఆయ మ ఏం లేదు అదే చదువుపించింది బోరింగ్ గుండే థర్డ్ పిరడ్ జాలజీ మామ్ క్లాస్ చెప్పింది ఒక్కొక్క బెంచ్ లో ఒక్కొక్కరిని కూర్చోబెట్టి
ఊ హు
మళ్ళా తర్వాత బాట్ని మళ్ళా నెక్స్ట్ పీరియడ్ మళ్ళీ ఇంకో జాలజీ మ్యామ్ ఉండే కదా ఆయమ వచ్చింది ఆయమ వచ్చిన తర్వాత నాకు అప్పుడు కాల్ అచ్చింది ఆ అయితే ఆ కాల్ వచ్చింది అయితే ఆ నేను బయటికి పోయినా అ మ్యామ్
ఉమ్
అయితే బయటికి పోతె ఆమె ఏమో కాల్ మాట్లాడకండి అది ఇది అని చెప్పింది అయినా కూడా మేము బయటికి పోయినా ఎగ్జామ్ ఫీ కట్టుదాంని మాట్లాడదనికి కి బయటికి పోయినా మళ్ళా తర్వాత మన ఇంకో ఫ్రెండ్ ముస్లిం ఫ్రెండ్ ఉన్నాయి కదా ఆయమను కూడా పట్టుకొచ్చిన బయటికి మ్యాము ఒక పని ఉంద అని చెప్పి అట్లా మేము ఇద్దరం బయటకి వచ్చినాం ఆ ఫోర్త్ పీరియడ్ మొత్తం ఒకరికొకరు ఫోన్
వదిలేసి వచ్చినా ఆమె బాగా బోరయింది అంటుంది
ఆ చెప్తా అయితే ఆ మ్యామ్ తోటి మేమిద్దరం ఒకరికొకరు కాల్ మాట్లాడుకుంట టైం పాస్ చేసినాం అట్లా ఫోర్త్ పీరియడ్ బంకు కొట్టినం ఫిఫ్త్ పీరియడ్ లా ఏమైందంటే ఒక చిన్న పిల్ల ఉంటాయి కదా మన క్లాస్ లో స్పెడ్స్ పెట్టుకుంటది
ఉమ్
అయమా ఇంకా నేను ఫోర్త్ పేరియడ్డప్పుడు పైకి పోయినాం పైకి పోయి వస్తుంటే ఆ ఇంకొక అబ్బాయి ఉంటడు చూడు ఆయమా బెస్ట్ ఫ్రెండ్
ఆ హ ఆ
అయినా ఏయమని హెడ్ మీదకి వెళ్ళి కొట్టిండు తల పైనకి వెళ్ళి స్టెప్స్ దగ్గర కొట్టిండు అయితే బికామ్ సార్ ఉంటాడు చూడు స్పెక్ట్స్ ఉంటాయి
ఆహ్ చూసుకున్నదా
చూసిండు ఆ సార్ కొట్టంగా చూసి చూసిండా ఆ సార్ ని చూసి ఈ పిలగాడు మళ్ళ స్టెప్స్ పై కురికిండు అయ్యో సార్ చుసిండు అనుకోని మళ్ళాస నేన్ ఏం చేస్ న్ నేను మెల్లగా ముందుక్ ముందుక్ వోచ్చిన నా వెనకాల ఆమె అచ్చింది అయితే మళ్ళ తర్వాత ఆ పిల్లగాడ్ మళ్ళ రిటర్న్ వోచ్చిండు అయితే ఈ సార్ ఉంటాడ్ గదా సార్ మెల్లగా స్టెప్స్ మీదకెళ్ళి పోయితాండూ స్టెప్స్ మీదకెళ్లిపోయినంక మళ్ళీ అబ్బాయి కిందికి వోచ్చిండు కిందికి వోచ్చి మళ్ళయమ్మను కొట్టుడు స్టార్ట్ చేసిండు స్టర్ సెవ్ స్టెప్స్ మీద స్టెప్ దగ్గర ఉండి ఆ చూతండు మెల్లగా ఆ అన్ని చూస్త తండు అయితే అయినా గుడా వాల్ ఇద్దరు కొట్టుకుంటాండు ఇనా అయిమెని తల మీదకెళ్ళి కొడతాండు ఆయననేమో ఆయనని ఇట్లా తలమించి కొడతాంది అయినని ఇట్లా షట్ ఇట్లా గుంజినట్టు చేస్తుంది చిన్న చిన్నగా అక్కడ మొత్తం మొత్తం క్రౌడ్ ఉండే అయితే సార్ చేప్ చెప్పిండు ఆ అందరు ఎవర్ క్లాస్లకి కళ్ళ వెళ్ళిపోండి ఇక్కడ ఉండకండి అనుకుంట సార్ మొత్తుకున్నాడు
మ్
మళ్ళా తర్వాత సార్ పోయిన్ తర్వాత వీళ్ళు ఇట్ సైడ్కి వచ్చిండు ఎంపిసి రూమ్ ఉంది గదా అటు సైడ్ కి వస్తా అంటే అక్కడ తెలుగు మ్యామ్ ఉండే తెలుగు మ్యామ్ క్లాస్ ముంగట ఇద్దరు కొట్టుకుంటాంరు ఆయమని ఈయన కొడతాండు ఈమని ఆయమ కొడ్తాంది
మ్యామ్ చూసుకున్నదా
లేదు మ్యామ్ క్లాస్ చెప్తాంది మళ్ళ తర్వాత కొంచెం ముందుక్ అరే మ్యామ్ ఉంద్ర పోదాం పోదాం అని నేను చేప్తంటే కొంచెం ముందుకు పోయిండు కొంచెం ముందువొంగానే అది టఫ్ రూమ్ పక్కన రూమ్ ఉంది గదా అందులో ఒక మమ్ ఆ వేరే మ్యామ్ లెక్చరర్ చెప్తాంది ఆ మ్యామ్ రూమ్ పక్ పక్కన మల్ల కొట్టుకున్నారు మళ్ల తర్వాత నేను ఆమెని గుంజుతున అయినా ఒస్తలేదు మళ్ళా కార్నర్ రూమ్ ఉంది కదా ఎంపిసిఎస్ ది అల వొతంటే అక్కడ ఫిజిక్స్ సార్ క్లాస్ చెప్తున్నాడు ఏమేటు పోతలంటే ఏయినా ఆ సందుల ఆ అయిమె ఆమె సందులకు పోతంటే ఆయమె ఇట్లా లాగిండు మళ్ళా తల పైనకెలికోటిండు అదే కొట్టుకుండు కొట్టుకుండు కొట్టుకుండు చేసుకుంటుండే వాళ్ళు ఇయాల ఇద్దరు
మ్ తెలుగు మ్యామ్ చూస్తే మంచిగా అయితుండే ఎంజాయ్
తెలుగు మ్యామ్ ఇంకేం లేదు ఇంగా షో చేస్తుండే ఆమె మొత్తం
మ్ అందరికి ఎంటర్టైన్మెంట్ అయితుంది కదా
బెజతి కూడా అయితది
మ్
అదే జరిగిందివాళ ఫిఫ్త్ పీరియడ్ ఏం లేద్ ఇగా బోరింగ్ రీల్స్ చూస్
సార్ ఎప్పుడు నుంచి రావట్లే
మేబి మండే నుంచి అనుకుంటా
మ్ హ్మ్ ఇంకా లాస్ట్ పిరియడ్
లాస్ట్ పీరియడ్ గుడా ఫోన్ చూస్కుంటా కూచున్నావ్
మ్ హ్మ్ మ్యామ్ రాలే నా ఫేవరెట్ మ్యామ్
మీ ఫేవరెట్ మ్యామ్ రాలేదు
మా గురించి అడగదె ఆమె.
అడుగుతది. ఇప్పుడు ఎక్కువ అడుగుతలేదు నువ్వు ఇక రావని తెలిసి.
నేను చెప్పి వచ్చిన ఆమెకు ఇంకా జోల్జీ మేమ్ కూడా నేను హైదరాబాద్ వెళ్తున్న నేను ఇంకా రాన్ అవును లాస్ట్ ఎగ్జామ్ రోజు ఆహ్. ఇద్దరు ఒచ్చి ఆహ్ అంబికా అయి నా పేరు. తీస్కొని ఆ షాక్ రియాక్షన్ ఇచ్చింది నేన్ అన్నన్ అన్నా హెల్ప్. మంచిగా రాసిన. అన్ని ఆన్సర్స్ రాసిన అప్సెంట్ నిన్ కాకుండ. కాలేజ్ లో ఒస్తే మేమ్ అన్ అంటుంది కాలేజ్ లో ఒస్తే యశస్శ్రీ ఇ. ఇంకా ఆమె నువ్వు డిస్టర్బ్ చేస్తావు అందుకనే ఇంట్లో కూర్చొని. చదువుతున్నావు కదా. మేమ్ అనుకుంటున్నాం ఆమెకి ఆమె వన్ అవర్ లో అన్ని బుక్ కంప్లీట్ చేస్తది.
బొట్నీ మేడం కి కూడా తెల్సిపోయింది నీ గురించి.
ఆహ్ నేనన్నా నేను ఇంకా రాను. ఉమ్ డైరెక్ట్ ఎగ్జామ్ లో ఒస్తా హైదరాబాద్ ఏళ్తున్నా మల్లీ ఎక్కడైనా ఏళ్ళు క. ఇది చదువడం ఇంపోర్టెంట్ ఆ ఆహ్.
నువ్వు చద్వావు కదా ఇంకా.
ఉమ్ చూస్తా ఏం చేయాలే.
ఆహ్ నువ్ ఎంసెట్ దన్న పిజి దన్న రాయు. కదా ఐషెడ్ద్.
త్ టూ ఇయర్స్ తర్వాత ఏం జాబ్ రా. కాక్పోతే నాకు అయితే. ఛీ స్.
వేస్ట్ అనిపిస్తాది. అండ్ మరి ఇంట్లో కూర్చొని గౌర్నమెంట్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్క.
ఆహ్. మ్మమ్మమ్మా నాకు నా దగ్గర కాదమ్మా.
ఎందుకు.
నేనే. నేన్ లాస్ట్ లో చూడు ఏమైనా ఓ స్కూల్ టీచర్ ఏమేమో అయిత. బస్.
మంచిది గౌర్నమెంట్ టీచర్ కా.
అయి బుక్స్ బుక్స్ ఇషు ఆమె బుక్స్ ఇయడానికి. ఇడికి వస్తది కదా మా ఇంటికి.
ఆమె ఎప్పుడొస్తాది ఫస్ట్గా.
ఏమో ఎక్సమ్ ముందు. ఎగ్జామ్ టైమ్ టేబుల్ ముందు వస్తది నువ్వు కూడా రా ఆమె తోని.
సారే మే బి ఏప్రేల్ సే. ఉంటదేమో ఎగ్జామ్.
ఆహ్ మా ఎందుకో.
అని చెప్తున్నారు కానీ ఏమో.
కెమిస్ట్రీ అయితే ఏం రాదు ఉమ్.
ఉంటే మా నిజంగా కెమిస్ట్రీ రియాక్షన్స్ బాగా టఫ్ ఉన్నాయి.
బాప్రే ఆ టాబ్లెట్స్ నేమ్ కో నేం లో కూడా ఏమేమేమో. ఉన్నాయి ఏం ఒక చాప్టర్ కూడా యూనిట్ కూడా ఈజీ లేదు
అవును అ లేదు ఫస్ట్ యూనిట్ ఫుల్ ఈజీ ఉంది
ఆ ఫస్ట్ యూనిట్ ఒదిలి ఇంకా ఒక్క
ఇంకొకటి సెకండ్ అనుకుంటా.
ఆహ్ ఎక్కడ.
ఏదో ఒక యూనిట్ లో సెకండో థర్డో రియాక్షన్స్ ఎక్కువ లేవ్వు. థియోరీ ఎక్కువన్నది
ఉమ్
అవి రెండు చూసుకోవాల్ కానీ ఫస్ట్ యూనిట్ మాత్రం ఫుల్ ఈజీ
ఆది వచ్చినాయి అనుకుంట నాకు ఎగ్జామ్ రాసిన కదా రెండు మూడు బ్రాండ్ సర్ మీరు అయితే ఏమో పా అంతా సేపు ఏం రాసినారే టాప్పర్స్ పిల్లలు
మేము రాయలేదు మేం టైం పాస్ చేసినాం కాదు ఆ రోజు మేమ్ ఏం చేసినం తెలుసా హేమా పేపర్ నాకు ఇచ్చింది నా పేపర్
అదే చెయ్ మీకోసం నేను వందాకా ఉంచిన మరి మీరే బయటికి రాలే అందుకే ఒకే బాస్
అయితే మళ్ళా ఆమే పేపర్ స్పేట్స్ ఆమెకి ఇచ్చింది స్పేట్స్ ఆమెది ముంగటామ ముస్లిం ఆమె తీసుకున్నది ఆ అట్లనే మేము మొత్తం రొటేషన్షాట్ చేసుకుంటా
ఆ నాక్ ఏ కాల్ వస్తుంది సా